ఏమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు?
ఆ హూరికి పోవాలని రెడీ అయితాన్నాం అండి
ఊరికిపోవాలని ఎందుకండి ఊరికి ఇప్పుడు సడన్ గా
ఆ అంతరగంగ అని అక్కడ తేరు ఉంది తేరు జరువుతుంది తేరుగుతారు పుడు ఇయర్ లో ఆ మేము సంవత్స సంవత్సరంకి వెళ్తాం అండి అక్కడకి
ఓకే ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది అంటారు అక్కడ
ఆ తేరు జరుగుతుంది మళ్ళా పొద్దు పరస మాదిరి జరుగు తుంది ఆ పరుస అంటె అదె గాజులు అవి ఇవి అన్ని కొనుక్కుండే
ఆహా కొనుక్కోవడానికి మనం ఏం కావాలంటే అది
ఎం కావాలంటే అవి గుర్తుకుంటాయి అని
ఆ సంవత్స సంవత్సరాళ్ళ కొంటారా మీరు
ఆ కొంటాటం ఏం వీలైతే అవి
ఆ మొత్తం అంతా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ ఒక ట్రిప్ పోయినట్టు
ఆ ట్రిప్పపోయినట్లు పోతాము
అంటే ఏమన్నా క్యారీ పట్టుక పోతారా తినడానికి
లేద అక్కడేను పెడతారు
అక్కడే బడతారు ఏమ రిలేటివ్స్ ఉన్నారా మీగక్కడ
ఆ రిలయన్స్ ఉన్నా అంతరంగుంలో అనేది ఉన్నారు అక్కడ వెళ్తే వెళ్తాం లేపోతేలేదు
ఆ అవును
కుడేరు కంటూ తేరు ఇగుతారు అక్కడి గట్ట వెళ్తాము పొద్దున్నే
అంటే పొద్దున్న ఓన్లీ పొద్దున ఓటెక్కుతరా?
ఆ పొద్దున సాయంకాలం పొద్దున ఎగుతారు పొద్దున పది గంటల నుంచి ఎగుతారు
ఉ
మళ్ళా పది గంటల నుంచి ఒక అర్ధ గంట ఎక్కుతారు అక్కడ ఎక్కడ పెట్టింటారు అక్కడ మళ్ళా పొద్దుగాల నుంచి సాయంత్రం
ఉ ఇక్కడ నుంచి అక్కడ పెట్టేసి మరి దాని దగ్గర స్థానంలో పెట్టేస్తారు అన్నమాట.
ఆ మా అదే స్థానంలో మొళపేడి తేరు ఎక్క. అక్కడ నుంచి ఇగ్గింటాము అక్కడికే వచ్చి పెట్టిచుకో వచ్చు సంఘవేశ్.
అంటే అంటే నాకు అర్థం కాలేదు సంఘ వెష్. జంగమ అంటే ఆహా ఓకే ఓకే శివుడు.
ఆ శివుడు. ఆ శివుడు అంటే అప్పుడు అప్పట్లో. సంగమేశ్వరుడు సంగమేశ్వరుడు సంగమ్మని అప్పట్లో అక్కడే పుట్టినరంట వాళ్ళు.
ఓకే అండి ఆ ఫేమస్ ఏంటండి అక్కడ.
ఫేమస్ అంటే అదే సంగమేశ్ సంగమా అది లోపల భూమిలో నుంచి పుట్టినారంట.
ఆహ.
అక్కడ కుడేరు సంగమేశ్వర స్వామి గుడి అంటే ఫేమస్ అన్నమాట.
ఓహో అది ఫేమస్ అంటారు అక్కడ.
ఆ.
ఎన్నియేళ్ళు అండి అది ఫేమస్ అయ్యి.
ఆ అంటే కొన్ని కొన్ని ఏండ్లు అయింది ఇంగా. మేం పుట్టకనే.
ఓహో అప్పటి నుంచే ఉన్న అప్పటి నుంచే తెలుసుకున్నారు అనమాట అప్పటి నుంచే పేరు ఇవన్నీ జరుగుతుంది.
ఆ ఉంది.
అదిఅప్పటి నుంచే ఇవన్నీ పేరు ఇవన్నీ జరుగుతున్నాయి.
ఆ పెరవ్వని జరుగుతాం. ఆ సంవత్స సంవత్సరము ఉగాది అయ్యినించి శ్రీరామనవమి అయిపో. అయిపోయిన నుంచి ఐదు రోజులకి జరుగుతుంది.
ఆ
ఆ.
మూడు రోజులు ఉంటది మరి. ఆ మూడు రోజులు ఉంటది పేరు ఒక రోజు ఇంకోటి. ప్రత్యేక సమయం. ఒకరోజు పడుతది.
ఇంకో రోజు వసంతలని అంటారు అది ఎప్పుడు మేం చూడలేదు. ఆ మేము వచ్చేసాం పేరు. తగ్గితేనే వచ్చేసాము మళ్ళ పడిసినా పద్దు పోతే పోతాము లేకపోతేలేదు. ఆ
నేను రీసెంట్ గా ఒక ఒక ఊరికి వెళ్ళింటిలెండి. అక్కడ ఒక విధంగా కూడా పేరు అంటే ఒక. తేరయిపోయాక మరి ఏదో లంక లంక కాల్చడం ఏదో ఇనిఉంటారు మీరు కూడా.
ఆ ఆ అ
అది అలా ఏమన్నా మీ ఊర్లో ఏమన్నా ఉందా లంక కల్చడం ఏ ఎదో అంటారు కదా ఆ ఉందా అట్లా అంతే ఇగ అంటే వాళ్ళు ఒక్కక్క ఊర్లో ఉంటారు ఒక్క ఊల్లో ఉండరు అంటరు.
ఆ ఒక్కొ ఊర్లో ఒక్కొక్క ఒక్కొక్క పద్ధతి ఉంటుంది.
అవున్లే అదే లంక ఏంటండి
అది ఎప్పటినుంచో ఏదో ఊర్లో ఒకో పద్దతి ఎప్పటినుంచో ఉంటుంది కాబట్టి అదే పద్దతినో పాటి
ఆహా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మంత్ దాక నెక్స్ట్ మంత్ మా ఊర్లో ఐ మీన్ ఏదో దేవర్ ఉంది అంటున్నారు. అలా మీ ఊర్లో ఏమన్నా ఉన్నాయా జరుగుతాయా అలాంటివి దేవార ఊరు దేవారు ఏదో ఉంటారు కదా.
ఆ ఊరు దారు మా ఊర్లో అయిపోయిందంట అప్పుడే
ఆహా ఓకే అండి అంతే సేమ్ అంట అదుగం బత్తులు వేరే విధంగా ఉంటాయ్. మీ ఊర్ మాదిరి మా ఊర్ మాదిరి అంటే ఒక ఊరు ఒక ఊర్లో ఒక పద్ధతులు ఉంటాయి అవి కూడా.
ఆ దేవర అంటే అంత ఒకటే.
అంతా ఒకటే అంతా ఒక విధంగా చేస్తారు అనమాట అదేదో వేరే ఊ వేరే అంటే వాళ్ళి ఈ ఊర్లోకి రాకూడదు అంటారు కదా.
అంటే ఏరే ఊర్లు అంటే పొలమార్లు దాటి రాగదుని కొంతమంది అ
అంటే అది ఎందుకండి అది ఏమన్నా మనకేమన్నా తెలుసా ఏమన్నా.
ఊ అద అయితే పులమార్లు అంటే వాళ్ళ ఊర్లో ఏమన్నా ఇట్లా చనిపోయిన వాళ్ళు అ ఇట్లా ఇట్లా ఉంటే ఈ ఈ దీంట్లో పొలమార్లేకి రాగోదు.
ఆహా ఓ
అట్లా సృష్టి మాదిరిం
అది కూడా నేను ఇంకొటిన్నాను ఏదో మా ఊరు ఊ లో ఒకసారి గొడవ జరిగినలెండి అదెదో వేరే ఊరోళ్లు వచ్చి ఏదో ఈ ఊరు రక్తం ఏదో తీసుకు వెళ్ళి
ఆ
హలో హలో
హలో
అదే వేరే ఊరోడు వచ్చి ఏదో మ ఇ ఆ వేరే ఊరోడు మా మద్యలో దూరి ఏదో రక్తమే చేతిలోని తీసుకొని వెళ్తది వేరే వాళ్ళుఊర చెందుతాది దేవరా
ఆ
దేదా అంటుండ్రి
అదే అంటే వాళ్ళు ఏదన్నా మన ఊరికి ఏమన్నా జరగాల అనేది ఉద్దేశ సంగా ఉంటే మన ఊరికి వాళ్ళ ఊరికి కాకోకుండా ఉంటారు కదా.
ఆ అవునులేండి
గొడవలు అయింటాయి కదా స్ అట్లా తీసుకని పో దే ఈ ఊరికి మంచిది కాదు అని అంటారు.
ఆహ హ
యప్పా
ఉ అదే ఆ ఇప్పుడు మామూలుగా ఒక్కొసారి వదులుతారు. ఇప్పుడు ఒకరిస ఒకటి బలికి ఇస్తారు కదా ఊరి దేవర అన్నా గ అదేదో దున్నపోత ఏదో బలిస్తారు కదా అది ఎక్కడన్నా వెళ్ళి తినొచ్చు అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింటారు కదా పెద్దలు.
అవి మనము చెప్తే ఉండంగా పోతా ఉంటాయి అవి తిరుగుతా ఉంటాయి. మనం దేవర చేసినప్పుడు దావర చేసినప్పుడు పట్టుకొచ్చుకోవాల.
ఆ అది ఇంకోటికునే ఏదో అంటారు కదండి ఇప్పుడు ఊఊ ఊరి ఇదేమంటరు ఊరు దేవర దున్నపోతు మా ఊర్లోకి వస్తే అది మి క్ సంబంధం లేదు.
ఆ అంటారు గాని ఇప్పుడు మనం ఈ ఊర్లో ఇడిసిండేది, ఈ అమ్మకే చెందుతుంది గాని వాళ్ళూరికి ఎట్ల చెందు
అదే కొంతమంది మొన్న గూన రీసెంట్ గొడలు జరిగా. అది మా ఊరికి వచ్చంది కాబట్టి మాకే ఇంక అంకితం, మేమే జ స్తం దావర మీదికి మీకెందుకు ఏం కర్లేదు అన్నట్టు, ఆ అవున్లెండి.
ఆ కొట్లాటలు పెట్టుకుండేకి అంటారు.
అదే చాలా విన్నా అన్మాట అలా
ఇప్పుడు ఆ అమ్మకి ఇప్పుడు పెద్దమ్మకిడిచింటాము పెద్దమ్మకిడిచిండేది అయ్ మి ఎక్కడైనా తిరిగి రావచ్చు దున్నపోతూ లాస్ట్ మనము దేవర చేస్తాం అనే మూమెంట్ లో పట్టుకొచ్చు.
అదే కొ కొద్దిమంది ఉంటారు కదా, అంటే మా పోలిమేరకు వచ్చింది ఇంకా రాకు. పుడు ఇగ పంపియము మేము, మేమే కట్టేసుకుంటాము అలా.
కొంతమంది అంటారు ఆ ఉండలా కదా ఉండదు కదా. ఆ
ఉమ్ వెళ్లంక ఇక ఏడికంటే ఆడికి వెళ్లిపో వెళ్లిపోతది అది, ఇంక దాని ఇష్టం అది. మనం ఏం చేయడానికి కాదు కదా.
క కాదు హు
మరే అండి ఇంగెప్పుడు వెళ్తున్నారు? ఇంగ వెళ్లాలా ఇంకా లేట్ ఇంక రెడీ అయ్యి వెళ్లాలా?
ఆ రెడీ అయి ఇంక ఎళ్లాల, రే సాయంకాలం అట్ల ఎలూతం.
ఉహూ మొత్తం అంతా ప్రిపరేషన్ చేసుకున్నారా, అదేమో ఏదో ఉంటాయి కదా పోవడానికి?
ఏమున్నాది, బండి ఉంది బండ్లో వెళ్తాము.
అంతే అ ఫుడ్ ప్రిపరేషన్ ఏం లేదా అక్కడ వెళ్లి తినడానికి?
ఆ చేస్కొని తినొచ్చు, ఉండొచ్చు చేస్కొని. కావట్నలు చేసుకుంటాం మేము అప్పుడే తేరు ఎక్కితేనే ఏంటనే వచ్చేస్తాము, ఆడ భోజనాలు పెడితే తింటాము. లేదంటే
రేప్ పొద్దున్న వెళ్తున్నార, మలి సాయంత్రం వెళ్తున్నారా మీరు?
రేపు పోద్దున ప తేరు ఇగ్గుతారు.
అ
అదే రేపు పొద్దున్నే అన్న వెళ్తం, లేదంటే ఇపుడు సాయంకాలం అన్నా వెళ్తాము.
ఉహు రేపు పోద్, ఆ ఓకేలే అండి ఈరోజు సాయంత్రం అక్కడ స్టే చేసి ఒక అక్కడ ఉండేసి, రేపు పొద్దున చూసుకొని వస్తారు. లేదంటే రేపంతా అక్కడే ఉ టరు
ఆ రేపంతా అక్కడే
ఉమ్ రేపంతా అక్కడే ఉండి, ఫ్యామిలీతో మొత్తం టైం స్పెండ్ చేసి మొత్తం అంతా వస్తాన్నారు కదా మ్ మంచిగా ఉంటది లేండి మొత్తం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. మొత్తం అంత కలిసిపోతారా, ఎవరు ఎవరు వాళ్లే వస్తారా?
మా ఎవరంతకు వాళ్లె వెళ్తాం మేము
ఉమ్
ఇంతకు ముందు అయితే కలిసి వెళ్తాంటిమి, అందులో ఇప్పుడైతే స్కూల్లు ఉన్నాయి క గా ఎవరు అంతట వాళ్లు వచ్చేస్తారు.
ఇబ్బందవుతది
ఆ ఎగ్జామ్ ఉన్నాయి ఇప్పుడు. ఎవరంతట వాళ్లే
అదే ఎవరంతు వాళ్లు చూసుకొని వచ్చేయడమే ఆ మరుసటి రోజున్నా గానీ, ఆ రోజన్నా గానీ. చూసుకోవడం, రావడం, అది ఎవరిష్టం వాళ్ళదంటారు.
ఇష్టం వాళ్ల ఉ ఇంగా ఏమండి
ఇంకే మరి
చెప్పాలండి మీరే ఇంగా
ఇంకేం లేదు ఇంకే మీకు ఇంకా తీగరి కెళ్తున్నారు టుమారో తేరు వెళ్తారు మీరు మా ఊర్లో కూడా ఇంగ నెక్స్ట్ టూ మంత్స్ దేవర ఉంటది
అ
ఊరి దేవరా ఓ రావండి ఒకేవేళ మీకు కుదురితే గినా
మ్
మా ఊరు దేవరకి చూడండి ఎలా జరుగుతుందో మీ ఊరికన్నా మంచి జరుగుతుందో లేదా అనేది ఉమ్ వచ్చి చూసి వెళ్ళండి ఒక్కసారి. విజిట్ చేయండి. ఇక్కడ మా స్ సైడ్ కూడా అంటే అన్నీ మీ సైడ్ ఉన్నట్టు మా సైడ్ ఉండవు కదా
ఆ ఆ ఉండవు కదా కొన్ని కొన్ని ఉండవులే
ఉమ్ అలా కల్చర్ల్ మా మారిపోతుంది కదా మీ సైడ్ కొన్ని ఉంటాయి మా సైడ్ కొన్ని ఉంటాయి
ఆ సరే సరే
ఒకసారి వచ్చి వెళ్ళండి చూడండి మా మర్యాదలు కూడా ఎన్ని రోజులు ఆయా చాలా రోజులు ఆయా కాల్ చేద్దామని కాల్ చేస్తని
ఆ అ
సర్లేండి మరి
సర్లేమో
అ ఓకే అండి
ఆ మంచిదండి